హలో హలో హలో
వినిపిఎట్లే
చెప్పు చెప్పు
చెప్పు హలో
హలో
చెప్పు చెప్పు
మీరే చెప్పాలి
డోంట్ వేస్ట్ టైమ్
ఇయాల మాది చాపల కూర
మంచిది తిన్నట్లు ఉన్నావు లంచ్ కి
తిన్నా
ఉ కనీసం పంపాలని కూడా ఉండదు
ఏం పంపుడో ఏమో అమ్మ
ఎందుకు
అది దొరికింది ఒకటే
హు
సర్చు సర్చు ఇంక ఎంతవరకు వచ్చింది సర్చు
అయితే ఏమైతాంది ఒకటి దొరికితే
మాకు సరిపోదు
నాకు బిర్యానీ వండే ప్రాసెస్ చెప్పవా బిర్యానీ ప్రాసెస్ తుస్
బిర్యానీ ప్రాసెస్సా
హు
వా మోన్నా మజీదులో వండే వండేది చికెన్ బీర్
హు
మామూలుగా లేదండి
ప్రాసెస్ ప్రాసెస్
చికెన్ చికెను, బాస్మతి రైస్, మసాలాలు, పెరుగు, కొత్తిమర లేద పుదీనా
ఏమేమేం మసాలాలు
దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగలు, షాజీర ఆ కస్తూరి మేథి అనాసబేరు
స్టార్
ఆ అనాస అనాసపువ్వు స్టార్ పువ్వు ఒకటేనా
రెండు వేరే
ఆ బిర్యానీ ఆకు
హు
మంచిగా పెద్ద పెద్ద వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ గ్రామ్స్ ఫీసులు కొట్టించి మంచిగా వాటిని కడిగి మసాలాలు పట్టి మసాలా అల్లం పేస్ట్ నూనె, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి మంచిగా కర్రీ వండి ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఆయ్ ఆ పెరుగు కూడా
హు
మళ్ళా నెయ్యి నిమ్మకాయ మ్యారిగేషన్ చేసి పక్కనే ఫ్రిడ్జ్ లో పాడేయ్ అన్నీ
హు డీటెల్గా చెప్పాలా కదా మరి
ఆ ఉప్పు కారం పసుపు మసాలా
ఆ
బిర్యాణి హఓల్ మసాలా అన్నీ కలిపి మంచి ఫ్రిడ్జల పేట్టి ఒక హాఫ్ నవర్ తర్వాత తీసి వండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత రైస్ పెట్టి రైస్ ఫిప్టి పర్సెంట్ అయినాక అది ఇది దమ్ పెట్టి
రైస్ లో ఏమేమి ఎయ్యాల ఉత్తి రైసేనా
రైస్ కి సరిపడ వాటరు అందులో సాల్ట్ అందులో మళ్ళా బగారాకు నెయ్యి లెమను మ వేజప్పచగా
చెప్పు చెప్పు
న అంతే నాకు తెలిసినట్టు చెప్తాను
అ
పెట్టి అదిది మిక్సంగ్ పట్టి
అంటే అట్లా ఎంత టైం వరకు కొంచెం అల ఎట్లుంచాలి
ఏం చల్లంటే అవి సత చేసినప్పుడు చెప్తాం
హైయా లో ఫ్లేమ్
దాని పర్ఫార్మెన్స్ బట్టి తగ్గించుకోవాలి
మాడిపోతే
మాడి పోతే ఏముంది మంచికున్న వరకు తిన్నండి మాడింది పడయాల
హ అ నైస్ నైస్ ఇంకేంటి మరి
ఈ సచింగ్ దచ
ఏం సర్చ్చింది
జాం
జాబ్ సచ్చ వెతుకుతున్నా అది దొరకట్లేదు వెతుకుతున్నా కానీ ఇంకా దొరకట్లేదు
ఇలో ట్రై చే వర్లే
వెళ
కార్య లో
ఇది జస్ట్ పార్ట్ టైమ్ వర్క్ ఇది ఫుల్ టైమ్ వర్క్ కాదు ఇది అ ఇంకెంటి మరి చెప్పు చెప్పు
మరేమనుకుంటాం ప్లాన్గా
బిర్యానీ ఎట్లా ఉండాలి రైతా ఎట్లాయ్యాలి
సే సే బం
అ రంజాన్ సీజన్ లో చార్మినార్ బాగుంటారు
ఆ అక్కడ మంచిగా ఉంటుది బిర్యానీ గాని
హ
బయట దొరి పెట్ అన్ని బాగుంటాయి
ఆ లాస్ట్ టైమ్ ఎగ్జామ్ రాయడానికి అయినప్పుడు పోనా
ఆహా ఏ ఏయి ఏం చేస అడిగి
అటు ఇటు తిరిగి ఏది అది కొనుక్కొని వచ్చేష్టాం
ఆహా
మ్ చెరుకు రసం తాగొచ్చు
అ చార్ మినార్ దగ్గరకెందుకు ఈడ కూడ దొరుకుతాది
ఆడి వరకు పోయినాం కాబట్టి తాగాల్సి వచ్చింది చల్ల ఉంటదని నాకు చెరుకు రసం అలవాటయింది అప్పటి నుంచే ఆ ఎగ్జామ్ అప్పటి నుంచే ఎస్ ఇంక ఏంది మరి
ఎ
మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తరు
వాడతనారు
పడుకున్నారా
లేదు మా మమ్మీ మిషన్ కుడతుంది
మ్
డాడీ పండుకున్నాడు
మ్ ఇంకేటిమరి గట్టి గట్టిగా చార్మినార్ దగ్గర ఏదో ప్లేస్ ఉంటది
చార్మినార్ కడ ప్లేస్ ఉండదు అంతా ఆక్ర అది అన్ని షాపులే ఉంటాయి ప్లేస్ ఖాళీ ప్లేస్ అంటు
ఆ ప్లేస్ ఆ షాపులు కాదు ఒకటి ఉండది ఎమ్ మీద స్టార్ట్ అయితది షాప్ పేరుషాప్
ఆ షాప్ పేర
షాప్ పేరు ఉంటాది ఒక్కటే అది నువ్వేనాకు అప్పుడు పంపిచినవ్ అది ఏదో జ్యూసో ఏమో ఉంటది అడ
జ్యూస్ కాదు అది మలాయి అది ఏదో ఉంటది హలో ఫ్రూట్సును మలాయి స్వీట్ ఏసి చేస్తరు దాని పేరు
మ్
అయితే నాగ్గూడా అంత ఐడియా లేదు
బావుంటదా అది
ఆ వన్ ట్వంటీ రుపీస్ దాన్ ప్రైస్
వన్ ట్వంటీ రూపీసా నూట ఇరవై రూపాయల్ ఓకే ఓకే ట్రై చేసినావా
అదే కద ఈ సారి పోయినపుడు తిన్నాను
ఎపుడు పొయ్యెది మరి
రంజాన్ కి షాపింగ్ కి చార్మినార్ పోయొద్దాం అనుకుంటనం
వావ్ నైస్ బావుంటది బావుంటది ఎవరెవరు కొన్నారా
కొన్నాం
అవునా నేం గూడా వస్తా నేనూ వస్తా పోయేషివద్దాం
ఓకె
ఎప్పటి వరకు
సెవెటీన్ ఎయిటీన్ వర్కి
సెవెంటీన్ ఎయిటీన్ ఓకె అంజి అక్కడ ఏం చేయ అదే బస్ దిగి ఎమ్ జివిఎస్ దగ్గర అక్కడ నుంచి ఆటోకి చార్మినర్ దగ్గర రావచ్చు మంచిగా
ఎందుకు డైరెక్ట్ సికింద్రాబాద్ లో దిగితే డైరెక్ట్ బస్సు లో ఉంటాయి ఇంకా చార్మి నార్కి థర్టీ రుపీసో ఫార్టీ రుపీసో చార్జ్
అంత తక్కువనా
ఆ
ఉహూ
అరౌండ్ ఫిఫ్టీ అంత అంతకుమించి ఎక్కువ ఉండదు నాకు ఊహ తెలిసినంత
లోకల్ బసులు గుడా ఫ్రీయా
ఆ లోకల్ దాంట్లో ఆధార్ కార్డ్
అన్నీ ఫ్రీ నా పోయింది ఆధార్ కార్డు పోయిందిగా
అదే ఎడ పోయిఏందో
ఉంటాయి
ఓహ
ఆటు రైల్వే స్టేషన్ నుంచి ఇటు సైడ్ వచ్చే గ్యాప్లో పోయి ఉంటంది
అందులో పెట్టరు అందుకేయాలి వాటర్ దాంట్లో జిప్ లో పెట్టాలి
కొత్త తొందరలు చేయచ్చు అని చెప్పేసి పెడతానులా ఐన అయిపోయింది సర్లే మల్ల చేస్తా ఆగు నెక్స్ట్ కాల్